హలో ఆ చెప్పండి
ఏం చేస్తున్ననండి
ఏం చేయట్లే అండి ఫ్యాన్ వేసుకోని చల్లగా కూర్చున్నా
అవునా మాకు బయట చల్లగాలి వస్తుంది మంచిగా
అవుహు మాకు ఇక్కడ అంతా ఏమ రావట్లేద మొన్న ఒకసారి వర్షం పడ్డది ఆ టూ డేస్ కొంచెం చల్లగ ఉంది అంతే ఇక తర్వాత మళ్ళీ ఎండ
అంతే అండి మొత్తం పొల్యూషన్ ఇంకా మీకు గాలి ఎక్కడ వస్తుంది
ఆ
పల్లెటూల్లో ఉంటే మంచిగ చల్ల గాలి బయటకు వస్తే కూర్చొని
ఈ మధ్య చాలా జల్ చాలా లేట్ అవుతుంది చీకటీ సెవెన్ క అవుతుంది
అవును ఎండ ఎక్కువస్తుంది
ఆ ఈవినింగ్ సిక్స్ కూడా చస్తా చాలా ఎండ కొడుతుంది ఆ ఇంటర్లో అయితే ఫోర్ ఫోర్ థర్టీకి ఉంటది అలా
ఉ
మార్నింగ్ కూడా ఫైవ్ థర్టీ వర్కూ ఆ సూర్యుడ్ వచ్చేస్తున్నారు.
అవునా మేం లోపల పడుకుంటం కా మాక్ తెలీనే తెలిదు ఎయిట్కి లేస్తే ఏం తెలుస్తది.
అది వచ్చేస్తది కదా వెలుగు
ఏమి?
ఐదున్నరకే వచ్చేస్తదలా కిటికీలలోంచి
లో ఉన్నాను
ఏమైందండి దగ్గా
ఊడికే
మ్ హ్
ఏం చేస్తున్నార్ కాలేజ్ అయిపోయిందా
ఆ అయిపోయిందండి ఎప్పుడో
మ్
ఆ మీది?
మాది కూడా అయిపోయిందండి.
మ్
ఏం చేస్తున్నారు? హాల్డేస్ ఎంజాయ్ చేస్తున్నా.
తా నేన్ కూడా అంతే
మ్
హాల్డేస్లో సమ్మర్ కాబట్టి మ్యాంగోస్ ఉంటాయిగ మ్యాంగోస్తో అలా
మంచిగ మ్యాంగోస్, మ్యాంగో జ్యూస్
ఆ
మ్..... ఇంక ఆవకాయ, పప్పు
ఆ ఆవకాయ పచ్చడి, ఆవకాయల పప్పు అన్నీ ఇంకా మామి కళ మామిడి పళ్ళతోనే ఇంకా సమ్మరంతా కానీ మనం అప్పుడప్పుడు వేరే ఫ్రూట్స్ కుడ తినాలండి వాటర్ మిలన్ లాంటిది.
అవునండి వాటర్ మిలన్, గ్రేప్స్
ఆ బాడి హైడ్రేట్ అయితది ఈ సమ్మర్లో
ఆ వాటర్ మిలన్, గ్రేప్స్ ఇలాంటివి తింటే కొంచం మంచిది. చెరుకు, పాలు
ఆ మీ దగ్గరెంతుంటాయండి మామిడి పండ్లు
ఫిఫ్టీ రూపీస్కి కేజీ అండి.
అహో ఎక్కడ్ నుంచి తెస్తారండి?
మార్కెట్ ఎవ్రీ ట్యూస్డే మా దగ్గర మార్కెట్ అయితది.
ఓహో అంటే కూరగాయలుంటాయా?
కూరగాయలు ఉంటాయి కూరగాయలు అన్నికా
ఆహా!
పళ్ళు కూరగాయలు
ఉ
అ
పల్లు కూరగాయలు ఇంకా ఏమన్నా చిన్న చిన్న వస్తువులు ఆ మా దగ్గర కూడా ఎవరి వెనస్డే అవుతుంది
హుమ్మ్
అన్ని దొరుకుతాయి ఆకూరలు కూరగాయలు చెప్పులు అలాంటివన్నీ
మన దగ్గర కూడా అన్ని పెడతారు ఇంకా చిన్న చిన్నగా
ఆ కానీ ఎవరు అంత కొనరండి అవి కూరగాయలే కొంటారు ఎక్కువ
అవును కూరగాయలు మాత్రమే కొంటారు అండి ఎక్కువ
అలాంటివి ఇంకా బయట కూడా ఉంటాయి కదా అని
అ
ఈ మార్కెట్లల్లో రేట్స్ ఎక్కువ చెప్పేస్తారు వాళ్ళు వారానికి ఒకసారి పెడతారు కదా
మా దగ్గర రేట్లు తక్కువనే చెప్తారండి ఎక్కువేం చెప్పారు ఇంకా మా దగ్గర బయట వెళ్ళి కొనుకోవడం కన్నా వన్ వీక్ వెయిట్ జేసి చికెన్ కొనుకుంటారు
అవునా మరీ తక్కు అంత తక్కువ ఉంటావా అ
సారండీ
ఆ మాగా అలా ఉండదు వారానికి ఒకసారి కాబట్టి ఇంక వాళ్ళు రేట్ కొంచెం పెంచే చెప్తాం
హ
వాళ్ళకి లాభం ఉండాలి కదా అన్ని సెట్ చేసుకొని అలా పెడుతున్నందుకు ఉ ఇంకా అండి
చెప్పామండి కాలేజ్ లైఫ్ ఎట్లా ఉన్నాయండి
ఆ ఉంది అండి అలా అలా గడిచిపోయింది
హ
స్నేహితులతో అలా వెళ్ళడం రావడం
అసలు మేము కాలేజ్ లో చదువు మేము కాలేజ్ లో ఉన్నప్పుడేమో ఎవ్రీ సమ్మర్ ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ చేస్తుండే ఈసారి అయితే మంచిగా జూనియర్స్ కి జూన్ ఎయిత్ వరకు అంటా అండి
అవునా అన్
జూన్ ఎయిత్ కి ఓపెన్ అంటా
మనం వెళ్ళినంకనే మంచిగా అవుతుంది కదండి
మంచి అవుతుంది కాలేజ్ అసలు ఈసీ డిపార్ట్మెంట్ లో కూడా అన్ని మంచి మంచి చేస్తున్నాను రోబోటిక్స్ ల్యాబ్ అని ఎలా సేర్తుయి ట్రైనింగ్ అని
తెలుసండి
మా జూనియర్స్ ఉన్నారండి
ఓ అలానా వెళ్ళాలంటే ఒకసారి
చేసామండి వేస్ట్ అసలు మనం ఉన్నప్పుడు
వెళ్ళి మనకు కావల్సినవన్నీ తెచ్చేసుకోవాలండి.
ఆహ్ అంతే అండి ఇంకా.
ఆహ్.
మల్లికా కాలేజీ ముఖం చూడొద్దు.
కెళ్ళొద్దండి ఇంకా చాలు ఇంకా వేస్ట్. దూరం మల్ల.
అవును నీ ఇష్టం.
రెండు గంటలు పడుతదండి మాకు.
అవునా మాకు కూడా అంతే అండి. మా ఊరు నుండి ఔట్స్కట్స్ నుండి పోతే.
ఆహ్ మల్ ఇక్కడే నాలుగు. మూడు నాలుగు బస్సులు కూడా మారిపో మారాలి.
ఉమ్ కష్టమైతే. మాకు కూడా రెండు రెండు బస్సులు మారాలండి.
ఉమ్ అవును.
ఊరు నుండి వచ్చేటప్పుడు సుకున్ గా వస్తానండి ఇంకా అక్కడ నర్సపుర్ లో దిగినాంక. ఇంకా కష్టం.
ఎందుకో దొర్కవా బస్సెస్.
బస్సెస్ దొరకవ్ ఫుల్ రష్ ఉంటాయి.
అవునా రష్య్ ఇక్కడ ఇక్ ఇంకా ఏ ప్రాంతాల నుంచి ఉంటారండి జనాలు.
ఏమో అండి మొత్తం ఇంకా అక్కడిక్కడ. ఇక్కడేక్కడి నుండో బస్సెస్ వస్తాయి అవి ఎంటి సికింద్రాబాద్ కి.
ఉమ్.
ఉంటాయి.
ఓహో.
ఆహ్ అవును.
ఇంకా అండి.
చెప్పండి ఏం చేస్తున్నారు.
ఉమ్ ఏం లేదండి తిన్నారా.
లేదండి తినాలే.
ఉమ్ ఏంటిది ఏం ఏం స్పెషల్ చేస్తున్నారు.
ఇప్.
అవేనా.
ఉమ్ అవే ఇప్పుడు ఇంకా.
ఓహో.
ఉమ్ ఇవాళ మ్యాచ్ చూస్తున్నారా అండి.
ఆహ్ చూడాలండి ఇప్పుడు.
ఫైనల్సేన అండి ఇవాళ.
అవునండి ఫైనాల్స్.
ఆర్సిబి వర్సెస్ జిటి.
ఆహ్ నీకెవరి ఇష్టమండి.
ఎవరు విన్ అయితారు అను.
ఏమో అండి చెప్పలేను.
ఉమ్ ఉహూ.
మీరు మీడియా ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు
నేను ఆర్ సి బి విన్నఅయితదేమో అనుకుంటున్నా అండి
మీకెవరిష్టంమండి జీతి ఆర్ సువేన్
ఇష్టమని ఏం లేదండి చూడాలం
మీరు చూడరా
ఎప్పుడో ఒక్కసారి ఇంకా
ఆ
కాలిఫైర్స్ లో కూడా జీటితో ఉన్నప్పుడు ఆర్సిబి వినింది కదండి
అవును ఫైనల్ క్వాలిఫైర్ వన్ లో
అందుకే అన్
అందుకె ఇప్పు ఇ ఇప్ ఇప్పుడు ఇంకా జీటి విన్ అవుతాది అనుకుంటున్నామండి
అవును
ఆ
ఏమో అండి నా జది పని జిటిపైన నమ్మకం లేదు
చాలా కష్టపడి వచ్చారండి పాపం
హ
అసలు ఎవరు అనుకోలేదండి ఫైనాన్స్ లో ఉం
జీటి వాళ్ళు ఉంటారని అసలు ఈ అమ్మాయి పోతు అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండి
అవునండి
హ
అనుకున్నవన్నీ వెళ్ళిపోయినాయి అనుకోనివన్నీ వచ్చేసాయి
అసలు ఎస్ ఆర్ చ్ ఉంటదేమో అనుకున్నారండి
అవునండి ఆ మ్యాచ్ కూడా ఆలుతుండే అండి సగం వరకు ఇగ చేయ దాటిపోయింది ఇంకా
హుమ్మ్
ఆ ఉంటే బాగుంటుండే అండి ఫైనల్స్ లో మంచిగా ఆర్సిబిఎస్ఆర్ హెచ్ అంటే చాలా మంది చూస్తారు
ఓ వ్యూస్ ఉంటాయి అండి ఫైవ్ క్రోస్ అట్లు ఉంటయ్
ఫైవ్ క్రోర్స్ కాద్ థర్టీ క్రోర్స్ ఉంటది హాట్ స్టార్
హాట్ స్టార్ లో
హాట్ స్టార్ లోనే మామూలు మ్యాచ్ లోనే పదిహేను కోట్లు ఉంటదండి అవి ఈ ఫైనల్ మ్యాచ్ ఇవ్వాలంటే ఇంగా థర్టీ ప్లస్ ఉంటది
మ్
చాలా మంది టీవీలో చూడ్డం తగ్గిచేసారు
అందరు హాట్ స్టార్ లోనే జూస్తున్నారు
ఆ హాట్ స్టార్ లో జూస్తున్నారు ఇంకా
మ్మ్
ఆ
సరే అండి
ఆ